ఆ వినపడుతుందండి అదే చాలా రోజుల నుంచి చే చేస్తామని అనుకున్నాను ను మీరు అదే మన సాంప్రదాయాల గురించి తెలుసుకుందామని చేద్దామని అనుకున్నాను ఆ మీరు అన్ని ప్రాంతాల్లో తిరుగుతారు కదా ఆ ఆ అదే కాకుండా ఇంకా దేని గురించొ చేద్దాం అనుకున్నానండి ఆ కుటుంబం ఊ అదండి దాని గురించేనండి దాని గురించి ఎందుకంటే అది అయిపోయింది ది అది మీరు సాంప్రదాయాల గురించి నాకు చెప్పారు మొన్న నేను డా డాక్టర్ ఇమంటరీ తయారు చేస్తున్నాను కదండి అందుకుని ఆ ఇప్పుడు కుటుంబాలు ఉన్నాయి కదండి ఇందులో మీరు ఏమను కుంటారండి ఉమ్మడి కుటుంబం బాగుంటందా లేకపోతే చిన్న కుటుంబం ఉంటంది అంటారా
ఒకప్పుడు అంటే ఉంబడి కుటుంబాలే ఉండేవండి ఉమ్మడి కుటుంబాల నుంచి ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కళ్ళు చిన్న చిన్నగా ఓ వాళ్ళ వాళ్ళ కుటుంబాలుగా ఏర్పడుచుకుంటున్నారు కానీ ఉమ్మడి కుటుంబమే బెస్ట్ అండి
ఆ కానీ ముందు రోజుల్లో అంత మంది ఉన్నా సరే అలాగే నడిపించేసే వారు ఇప్పుడు ఒక నలుగురు ఐదుగురు కలిసి ఉంటున్నారు అంతే చాలా తేడాలు వస్తున్నాయి
అవునండి
ఏంటో మరి మరి అన్ని ప్రాంతాల్లో అలాగ ఉన్నాయో అ లేకపోతే ఇక్కడే ఎలా ఉందా
లేదండి ఎక్కడ పట్టినా అలాగే ఉంది ఏం చేద్దామన్నా కూడా అలాగే ఉంది అది ఏంటంటే ఓ ఏదో వ విషయంలో ఆ డిస్ట్రిబ్యూట్స్ వస్తున్నాయి ఒక్కొక్కళ్ళకి లేకపోతే ఒక్కొక్కడు ఉమ్మడి కుటుంబాలు అలా కలిసిమెలిసి ఉన్నారంటే ఏ చెప్పండి ఇప్పుడు ఉండగలుగుతున్నారా అట్లగా లేదు
మారి అదే కదా మొన్న సంబంధం కోసం కూడా ఇప్పుడు అంత మంది కలిసి ఉంటేనే ఇంట్లో ఇంట్లోనే మనకి సంబంధాలు కలిసిపట్టు ఉండేవి కదా ఇప్పుడు ఆ సంబంధాలు కూడా తొందరగా దొరికేవి ఇప్పుడు చిన్నవి అయిపోవడం వల్ల సంబంధాలు వెతుక్కకోవడం కూడా కష్టం అవుతుందండి అంటే ఇం ఇంకా ఎవరో వాల్ విదేశాలయితే ఎలుపుతున్నారు ఉ ఆ ఇంకా ఇక్కడ ఉన్నవాళ్ళు అంటే అలాగా నడిపిస్తున్నారు అయినా అంటే అందరూ అంటున్నారు చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అని అని ఆ అంటున్నారు కదా అయినా ఈ ఈ రోజుల్లో కూడా అంతా అదే ఎకానమీ లో కూడా అలాగే ఉందని అందరు అలా ఉంటున్నారేమో అని నాకు అనిపిస్తుంది మీరేమంటారు
లేదండి అలాగేం లేదు కానీ అంటే ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాల అంటే ఆ ఒక్కొక్క ఒకళ్ళు ఆ ఏంటి డజన్ మందిని రెండు డజన్ మందిని కనేవారు ఇవాళ ఏమైంది ఒకళ్ళిద్దరిని కంటమే కష్టంమవుతుంది అప్పటి రోజులు వేరు కాబట్టి వాళ్ళు అట్లా ఉమ్మడి కుటుంబంగా మెల ఉండగలిగారు అది ఇవాళ ఉమ్మడి కుటుంబాలుగా ఎక్కడున్నాయి చెప్పండి ఎక్కడా లేవు పెళ్లి చేసుకుంటున్నారు ఇంట్లోంచి బయటి కొచ్చి వేరే కాపురాలు పెడుతున్నారు అంతే కదా ఒకళ్ళు కూడా ఎవరు ఉమ్మడి కుటుంబంలో కలిసి ఉండట్ల అత్తమామ్మలతో
ఆ అవును ఏ అప్పట్లో అత్తను మామనన్నా లేకపోతే అమ్మనన్నా నాన్నన్నా అది భరించడం ఓపిక అదే అదే అలా ఉండేది ఇప్పుడు చిన్నదానికి అవ్వదు అన్నట్టు అదె అంతా ఈ కాలం అలా ఉందిలేండి మనం ఎన్ని ఎన్ని చెప్పుకున్నా సరే ఒకవేళ ఇలా ఉన్నా సరే తర్వాత అలా మారిపోతున్నారు మా అమ్మాయి అలా కాదు ఇలాగా అనిని అనుకున్నా సరే అహై వివాహం అయిన తర్వాత వెళ్ళిన తర్వాత వేరేగా మారి
అ రోజులు మారే కొద్దీ మనుషులు కూడా మారుతుంటారు కదా కాలంతో పాటు నడుచుకోవాలి కదా మనం కూడా
కాని పాత రోజుల్లో చాలా బాగుండేదండి ఏమి పెద్ద ఇది లేపోయినా పొలం పనులకెళ్ళి అ అవి ఇవి చేసుకుంటూ అట్లాగా బాగుండేదండి ఏంటో మరి ఇట్లాగ ఉంది
అవును ఎందుకంటే అప్పుటి రోజులు వేరే ఒక పెళ్ళి జరిపించాలంటే టె ఒక నెల రోజుల నుంచే చుట్టాలు ఇంట్లో తిరుగుతూ సందడి సందడిగా చేసె వారుఇవాళ ఏముందండి ఒక కుటుంబంలో పెళ్ళ అంటే ఇలా పెళ్లి టైం కి వెళ్తున్నారు వస్తు న్నారు చక్కగా అంతే అలా మారి
అవును వారం రోజులు అట్లా చేసుకుంటూ ఉండేరు పెళ్ళిళ్ళు
అవును ఐదు రోజులు పెళ్ళిళ్ళు అనే చేసేవారు మాలొ
అవునా ఇప్పుడుల్లా అలా జరగట్లేదు
ఇప్పుడు ఎవరూ చేయట్లేదండి అలాగా ఒకరు గంట ముందు పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు వస్తే చాలని అంటున్నారు అంతే
అయినా ముందు రోజుల్లో ఏమన్నా ఇంత అహ ఆర్బాటం అవన్నీ ఏమన్న ఉన్నాయండి తాళీ అలంకరణ కి కే అయిపోతందంట లక్షలు
అవునండి అవునవును
మ్
ఇప్పుడు పెద్దగా అంత గ ఎవరూ పట్టించుకోవటం లేదు అంతగా
ఇప్పుడూ అంత అలంకారం చేసినా పెద్ద అంత అంతరుఅహొ ఇదీ ఎన్నో సంవత్సరాల తర్వాత ఇలా జరిగిన పెద్దదని ఏవనట్లేదు అంతే ఆ పద్ధతి ఫాలో అయిపోతునరు గ పెద్ద తే తేడా కూడా లేదు అంటే చేయలే ఆ అయినా అంత దానికి అవసరం లేదులేండి ఉంటది ఉండొచ్చు డబ్బులు ఉండొచ్చు మనము అవసరం లేని దానికోసం చేసే ఇది ఈ సోషల్ మీడియా కూడా అలాగే ఉంది కదండి దాంట్లో పెట్టాలి కదా మరి మనుషులు అట్లా అన్నారు ఆ అప్పుడు పని మధ్యాహ్నం అయిన తర్వాత కుటుంబాల్లో కొంచసేపు నడుం వాళ్ళిద్దాము తర్వాత మళ్ళీ సాయంకాలం మళ్ళీ వెళ్లి చేసి కుందాం పని అని అనుకుంటారు కదా ఇప్పుడే అట్లా అట్లాంది
అంతేలెండి ఎప్పుడు ఏం అంటే మనం ఇట్లా ఉన్నాం మన పిల్లలు ఎట్లా ఉంటారు ఏంటో రేపు అదే అర్ధం కావట్లే
జనరేషన్ జీ అంటండి వాళ్ళకి ఏం కావాలంటే అదే చేస్తామంట దాన్నే అంటున్నారు జనరేషన్ జి నువ్ నువ్వు అది తీసుకుని పగలు కొడతాన్న అ పగలు కొడతేనే కదా నాన్న తెలిసేది పగులుతుదని నీకు ఉట్టి పగలుగొట్ట ని
ఆ
ఈ బండి ఎక్కొద్దు ఎక్కొద్దు అన్నారు ఎక్కుననా నీకు ఇది బండి ఎక్కాల స్కూల్కిళ్లవాల ఆ వద్దా సరే వెల్లు లే ఆ అంటే ఏ నిజమండి మేము కూడా చూస్తున్నాం కదా ఒక స్కూల్స్క వెళ్ళి చూస్తున్నాం కదా ఆ అబ్బాయి అది ఆడతున్నాడ అతనికి కుదులేయండి అబ్బాయి నేర్చుకుంటాడు
ఆ
అసలు అసలా ఏ వాకి ఏం కావాలో అదే చేత్తా అంతే అయిపోయింది ముందు మా తల్లిదండ్రులు ఏది తవాలది చేని వెలేదు అన్ని ఆ తత్వం అలా ఉండిపోయి మైండ్ మైండ్ లో ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలంటే అది చే త్త అది అది ఇప్పుడు అప్పుడు అప్పుడు చదుకో ల్లో కూడా కుటుంబాల్లో చాలా సంతోషము సమాధానం ఉండేది
అవునండి అవునవును
ఇప్పుడు అది లేదు ఏమి లేదు
అవునండి కాలంతో పాటు మనం కూడా నడవాలండి అంతే
అంతే అంతే అండి ముందు రోజు అది కదా బంగారం రోజులు బంగారం రోజులు పోయినయి మనకి కే అసలు ఆ పొలాల గట్ల మీ తిరగడము కుటుంబాలుగా కూర్చోవడము అరుగు బయట ట కూర్చొని కొంచసేపు మాట్లాడుకోవడము
ఆర బయట పడుకోవడాలు అవి ఎంత
ఉం అ అది కాదండి మేము మేము చిన్నప్పుడు చాల బయట పడుకునే వాళ్ళం భయపడుకుండా డోర్ తెరుచుకుని
ఆ అవును అప్పటి రోజుల్లో అట్లా పడుకున్నారండి ఇప్పుటు రోజుల్లో భయపడుతున్నారు గాని అప్పుడు రోజుల్లో చక్కగా ఇంటి తలుపు తలుపులు కూడా ఉండేవి కాదు
తలుపులు కూడా ఉండేవి కాదు పైగా ఏంటో తెలుసా ఇప్పుడు ఫోన్ ఒకటి వచ్చింది కదా మనిషి కనపడపోతే వెంటనే ఫోన్ చేసేస్తున్నారు అప్పుడు రో పొద్దున్న ఒక మనిషి వెళ్తే సాయంకాలం వరకు అసలా మనిషి కనపడకపోతే కంగారు పడిపోతున్నారు ఎక్కడ ఎక్కడ అని ఆ అప్పట్లోనే మనకి మానసికంగా దృఢత్వము మనం ఎలా జీవితంలో బ్రతకాలం అన్నీ అప్పుడే ఉన్నా ఇప్పుడు చూడండి అదక అలా అయిపోయింది ఎప్పు ఎప్పుడు మళ్ళీ వెనకటి రోజులు రావడము అన్నీ వస్తున్నాయి
అవునవును అప్పటి రోజులు ఉంటేనే బాగుంటున్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు హాయిగా చక్కగా అప్పుడు తిండ్లు వేరు బలంగా ఉండేవారు ఇప్పుడు తిండ్లు అన్ని కూడా పడిపోయినాయి అన్ని కెమికల్సే ఇప్పుడు దిండ్లు
అదేంటండి రాత్రి మిగిలిపోయిన అన్నమంత అలా పెట్టుకుని గంజిలో వేసుకొని శుభ్రంగా అందరు కుటుంబం పా డజన్ మంది ఉంటే డజన్ మంది తినేసే వా తిన్నేసి పొలంకెళ్ళేవారు పొలంకి వెళ్ళిపోయేవారు ఇంకే పనుకుంటే వాళ్ళకి వెళ్ళిపోయారు ఇప్పుడు కా మన కంపెనీలు కూడా ఎక్కువ వచ్చినాయి కదండి అది మా వచ్చి అది చాలా మట్టుకి ఎవరు ఎవ కో మేలు మనకిది కుటుంబాలు ఇలా అయిపోవడం ఆ సరే మీరు భోం చేసారా
చేశానండి మీది అయిందా అండి
అయియందండి మర్చిపోయింది దోసకాయ చేసాను దోసకాయ పచ్చిడి అందులో దోసకాయలు వచ్చి నీళ్ళు కోస్తాయి కదా నేను గమనించలేదు నీళ్ళలాగా వచ్చేసింది పచ్చలంతా
అయ్యో ఆ
బాగుంటది కదా దగ్గరకి వేసుకుంటే ఆ సరే అండి చాలా మంచి విషయాలు చెప్ పారు కుటుంబాల గురించి మన పాత రోజులు అన్ని నేర్చుకున్నాం మనము తెలుసు
మీరు పాత రోజుల గురించి అడిగి
ఆ అందరికీ మరి బంగారంనీ బంగారం లేకపోయినా బంగారం రోజులు ఉన్నాయి కదా మనకి
అంతే కదండి సరే అండి
సరే అయితే ఉంటానండి మళ్ళీ చేస్తానండి